చెప్పు ఇక్కడ మబ్బు వచ్చి ఉంది ఇక్కడ వాతావరణం ఫుల్ మబ్బ వచ్చింది గాలివానా వత్తదట
గాలి వానొత్తోందా బెల్లం పెల్లి
ఇంకా రాలేదు వస్తదట
గాలివానలా రాళ్ల వాన ఇక్కడనేమో ఎండనే ఉంది మస్తు ఉడకపోస్తోంది మాకు
అవునా మీరు ఉండేది ఓకే అటు కదా
హామ్ ఇట్టు
అ
ఇంకా మరి మీరు ఇంటికి వచ్చిర్రా
ఇంటికి అప్పుడే వచ్చిన నేను మూడు టూ థర్టీ వరకు వచ్చినా స్కూలు ట్వోవెల్ థర్టీ వరకి
మ్ మ్ హ్మ్ హూ!
చేసినా.
మ్ హు. ఎండ బాగుంది ఈ రోజు ఎండకే వచ్చిండ్ర్రా
అంతేమి అనిపించలేదు, నార్మల్ గానే ఉండే ఇటు, ఇప్పుడయితే ఫుల్ మబ్బే ఉంది.
అవునా! అయితే మొత్తం ఇంత ఎండ ఉంది అంత ముబ్బైయింది. మర్చిపోయాను. ఇంకా ఏం కూర మరి ఎలా?
ఏమో మమ్మీ, ఇక్కడ గుడిలో భోజనాలు పెడితే ఆలుగడ్డ. ఆడకొచ్చింది.
అవునా, గు పొయి మంత
మ మమ్మీ పట్కన రాలేమ్. మా అక్క వాళ్ళ బిడ్డ బతికేస్తుంది. మా ఇంట్లో బీరకాయ పప్పు నేనొండినా. నాకు అది నచ్చదు అని ఆ గుళ్ళో కెళ్ళి వచ్చిన.
మరి మంచిగా ఉందా అది.
అది బాగాలేదు. నే పెరగేసుకుని తిన్నా.
చట్నీ అది నయమంటావా.
ఆ అబ్బాయితో మాట్లాడింది కదా? విక్కీ, అబ్బాయిస్ంతోని మాట్లాడిండు. కదా
అవునా? ఎప్పుడు?
అప్పుడు మాట్లాడండు అయితే అతను ఏమన్నాడో తెలుసా హ్యాపీ న్యూస్ వినాలి అనుకుంటా. నాన్నాడట మ్!
అయితే మరి ఏమన్నాది? ఏమని చెప్పిను మేడమ్
ఉ హ్యాపీ న్యూసే చెప్తామిగ. అదే, హ్యాపీ న్యూసే చెప్తాం. హు హూ.
ఉ ఎ కట్.
అది వాళ్ళు కత్నమేం అడుగుతా లేదా పాపం వాళ్ళ రీతి మంచిగా. నే ఉన్నది.
మరి ఇంకేంది. ఇక జల్లి జేసుకుంటే కాదు ఇక ఎన్
ఒకర్ కట్నమే ఫస్ట్ అడిగారా
అవును.
అన్నాడాత్తా నాకు
అ
ఖచ్చితంగా ఇదే ఉండాలి ఇట్లనే చేయాలని ఏం లేదు. సిచ్యువేషన్, ప్రాబ్లమ్ నేను కూడా అర్థం చేసుకును
హు.
ఉమ్ ప్రాబ్లం రాదు ఆ మా ఇద్దరికి అండర్ స్టాడింగ్ ఉంటే అయిపోతాది. మ్!.
మంచి ఏనా ఇంకేంది మరి ఇగ.
ఉట్టిగానే మాట్లాడింట.
ఉ హు
పోయి వచ్చిన్న మొన్నచ్చినప్పు మొత్తం ఇంగ్లీష్ అతనా మాట్లాడంది. నాకేం అర్ధం కాలే మొన్న మొత్తం ఇంగ్లీష్ లో నే మాట్లాడా నిన్న నాతోని నాకు ఒక ముక్కా అర్థం కాలేదు.
నాకు ఒకసారి ఫొటోస్ పంపి చూద్దాం.
వినిపిస్తా.
హ్మ్.
మ్.
ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లోనేనా
ఉ నామ్పల్లి అత హైదరాబాద్
ఉహు ఆ అక్కడయితే రూమా హాస్టల్ ఆ
ఫస్ట్ రూమ్ లోనే ఉంటుండయా అత
హో
నెళ్లి వంట చేసుకోడానికి ఇబ్బంది అయ్యేద అట
ఉహు
ఉ
ఓకే
ఉ కా చెప్పాలి ఇంకా నువ్వే
మరి ఎప్పుడు అంట రమ్మనడు
వాళ్ళది అంటారు మనమే పోవలే
గదే ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పుడు
సండే రమ్మన్నారట
మళ్ళీ ఒకసారి ఈవినింగ్ వరకి డీప్గాలోచించి చెప్గా
చెప్తావ
ఉ
హ
ఆ డిప్గాలోచించుకుం ఒకసారి మళ్ళీ ఈవనింగ్ వరకి ఉ
ఇంక
చెప్పాలి ఇంకా నువ్వే
మీ అక్కలు ఎక్కడ ఉన్నారు
మా అక్కలు ఒక్క అక్క ఎలోకి నాకు బాయ్ చెప్పుకుంటా పోతా అంది ఎవడాడు ఫ్లై ఓవర్ మీద నుంచి
అవున
ఆ
ఉహు ఎవరన్న మీ ఫ్రెండ్స్ ఇట్లా కావచ్చు
కాయలు రాస్తున్నాయి మా ఫ్రెండ్స్ మా కా వాళ్ళు కాలజకేట వాళ్ళు మ చెటుకి ఫుల్ కాసినయ్
అవున
మోన్న మిన్ను వచ్చి మామిడికాయలు ఎప్పుడు పూసినయ్ అని అడిగింది
అయకు అవునా పెద్దగైనయా
మొన్న మిన్నచ్చి మామిడికాయలు ఎప్పుడు పూసినయ అని అడిగింది
మా ఆయన కూడా మందార పూలు మా ఆయన కూడా మందార పూ కాస్ తిన్నాయాలి అంటాడు ఇక ఇంకా బాగా ఇట్లా రోజు కాస్త అంటే పూల చెట్లు కాసేటివి కొనుక్కోచ్చు కోవాలి
ఇ హా హా హా విన్న జొక్
ఇంద హ
పూసినయ్ పిన్ని అన్నాడు వాడు ఏమో నాకు బా ఇష్టం మామిడికాయలు ఇస్తారా అడికి ఇష్టం నేనే ఎతిరా అన్నా
అయ్
మ్మ్
ఇంకా
చెప్పాల ఇంకా నువ్వే
ఆ ఇంగ ఎళ్ళి యత్ వత్తదీ ఇ ఇ ఇ... తా హ
అ
ఏందీ ఇంకా
ఏమ్మా డిస్టబెన్సు నో డిస్టబెన్సు
అ.. ఆ
ఆ.. ఆ. చెప్పాలి ఇంకా నువ్వే
మండి తింటార మరి మీరు
ఆ
మీ ఊర్లో మండి మంచిగా ఉంటదేమో మీ ఊర్ల మండి
అవునవును బానే ఉంటాదంటమా మరదలు అన్నది ఒకసారి పోవాల ని ఇవాళ రమ్మంటే రాలేద ఆమె ఇయాల అత్తే పోదాం అనుకున్నాం
అయ్యో అత్త ది తియ్ మెల్లగా వచ్చినాక పోండ్రి ఎప్పుడు వత్తదొ అప్పుడు
ఇంకా అవును బిల్డింగ్ పై కి ఎక్కినం మా సిస్టర్ కల్ చేస్తూంది
ఊ హు
ఇంకేంటి మరి విషయాలు మీ స్కూల్ లో పిల్లలు ఏమన్నారు మరి
స్కూల్ పిల్లలు ఏమంటలేరు ఆప్ డే స్కూల్స్ ఏ కదా ఇ య యే లేదు ఇచ్చినా కూడా నాకు మోసుకొచ్చె ఓపిక కూడ లేదు అ
ఆ అవును లే ఈ ఎండాకాలము
ఆ మసుకొచ్చ ఎ ఏంది మ ఇది పప్పు అట వెయ్
ఇంకా మీ ఆయన ఉన్నాడా హు మీ ఆయన ఏం చెస్తాండు
ఇంతకు ముందే బయటికి పోయ వచ్చిండు నిన్న టెండర్ అయిపొయ్యి వచ్చిన నుండే ఇక్కడ బజాజ్ లో
హ్ హు
హ్మ్
సర్
వాళ్ళు ఒక వన్ టూ అవర్స్ అట్లా చూసేవాని అంటే పోయి వచ్చిళ్లు
మా రేమ
ఇప్పుడు వాడు ఏమైతదో తెలవదు
మీ దగ్గర రేపు శ్రీరామనవమి ఉందా
ఉంది ఉంది పోవాలి
ఇంగ అంతే ఇగ మరి
ఆ
మీరు ఎల్
వెళ్తాం
ఇంకా
చెప్పాలి ఇంకా నువ్వే
చెప్పాలి మామిడి పండ్లు మీరు చెనకాయలు చెట్టు
మా చెట్టు రా వీట్ల రసాలు లాగా ఉంటది కదా అది
అదా అవి మస్తుంటాయి మరి అవి
మా ఇంటి పక్కవ వాళ్ళ కూడా ఉంది చెట్టు తెంపుతార అండి మామిడి కాయలు తెంపి మామిడి పచ్చడి పెట్టీ తెమ్మంటం పెద్దగానే ఉన్నాయా అప్పట్లో మా మారదాలు నేను కలిసి దొంగతనం కూడా చేసినాం
అవునా ఏమీ అనరా మరి వాళ్ళు
ఆ చూడక ముందు
ఆహా
ఆ
అయితే బల్డింగ్ పైనండి అందదు
అందదు హైట్ మా చెట్టుకి ఫుల్ నిమ్మకాయలు కూడా కాసినాయి
అయ్ మాకు కొన్ని ఇయర్రి నిమ్మకాయలు
నిమ్మకాయలు ఇచ్చుడూ అంటే కొంచెం కష్టమే అంటే చిన్న చిన్న ఉన్నాయి అంటే చిన్న చిన్న ఉన్నాయి పెద్దగైనంక ఇస్తాం
ఓకే పమ్
గాలి వర్షం వచ్చి అన్ని పోయినాయి అన్ని రాలిపో
అయ్యోయ్యో ఇది చెడగొట్టు వానాల అంటారు గట్లనే ఉంటాయి
ఆ
చెడగొట్టు వానలు ఉంటాయి ఇక ఇప్పుడు ఎండాకాలంలో మామిడికాయలు అన్ని ఇగ ఆ ఓకే ఓకే అండి బాయ్